హలో హలో
హలో
వినిపిస్తుందా
ఆ ఓకె వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు. హలో హలో
ఈవినింగ్ పని చెయాలనుకుంటుంన్నాంఇ ల్లూడవడం బోల్దొ అవడం
అవునా తిన్నార అల చేసీన్రా
ఇవ్వల్ల ఫాస్టింగ్ హుమ్ మార్నింగ్ సిట్ కమ్స్ అమ్ అమ్మడానికి వచ్చినేయి అయితే ఇక అవే తీసుకున్నాం అవే తిన్నాం
అవునా మంచంవేసిండ్రు మరి ఈ బాబుకి
మా బాబుకి హుమ్ చికెన్ కర్రీ మ సారు ఇప్పుడు అదే తినెళ్ళిండు ఇప్పుడు కాకరకాయ పప్పు చేయాలనుకుంటున్నా
ఇంకేంటి ఫంక్షన్స్ కెళ్తున్నారా ఎక్కడికయినా సమ్మర్ గదా
ఇంగేమి లేదు నిన్న మా ఇంటికెళ్ళొచ్చినం మా సొంత ఊరికి
ఔ
ఇగ అట్టే నిన్న మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చినాం ఇప్పుడు ఎటు వెళ్ళలేదు ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయి కదా
ఆ
అట్లానే వెళ్ళలేదు ఇంకా ఏం రాలేదు కూడా ఫంక్షన్స్ మా దాకా ఇగ వస్తే వెళ్ళడమే
అవునా
వెళ్తుండ్రా మీరేమన్నా
ఆ మేము మొన్ననే వెళ్ళొచ్చినాము. మా రిలేష కెన్ వల్లవి వాళ్ళ కూతురు ఉండా మ్యారేజు మరాష్ట్ర కే ఎల్లే వచ్చినాము మరాష్ట్రలో మ్యారేజ్ జరిగింది బుద్ధ మ్యారేజ్ తెలుసా హిందు మ్యారేజ్ ఆ బాగ జరిగింది
ఆ
ఫోర్ ఓ క్లాక్ ఉండే మ్యారేజు ఫోర్ ఓ క్లాక్ ఉంటే మేమ్ పైకెళ్ళినము పైకెళ్తే అది పేల్ ఆ మ్యారేజ్ లేట్ ఉండే సెవెన్ థర్టీ ఎయిట్ కి అయింది
ఆహా అదేదో అన్నారింద బుద్ధ మ్యారేజ్ అని అది ఎట్లా
ఆ అదియా ఆ కొందరు హిందూ టైప్ మ్యారేజ్ జేస్తారు ఏది బుద్ధ అంటే నార్మల్ గా దండలు వేసుకుంటరు అ ఓ అది కుంకుమ ఉంటది గదా అది పాపిల్లో వేస్ సారు అంతే మ్యారేజ్ అయిపోయినట్ ట్టు అలా తొందరనే మ్యారేజ్ అంటే ఒక అతను వస్ చడు
ఆహా
అ ఒక అతను వచ్చి అక్కడ ఆ అంబేడ్కర్ బుద్ధుడు రెండు ఫోటోస్ పెడతారు క్యాండిల్స్ క్యాండిల్స్ పెడతారు క్యాండిల్స్ పెట్టేసి ఇగ అది ఉంటది కదా బుద్ద అంటే ఎం ఏమంట ప్రేయరుంటాదొకటి ఆ బుద్ధం శరణం గచ్చామి ప్రేయర్ అట్లా ఆ ప్రేయరుంటది కాసేపు ఆ ప్రేయర్ చేస్తారు
అవునా
ప్రేయర్ చేసినంక అందరికి ఫ్లవర్స్ ఇస్తారు మనము హిందూ బ్యారేజెస్ లో అక్షింతలు ఇస్తారు కదా
హా
ఆ అలా కాకుండా ఫ్లవర్స్ ఇస్తారు ఇక్కడ
ఆ వాళ్ళ అక్షంతల్ లాగా ఎయ్యడమేనావ్వి
అవే అక్షింతలు
అవునా
వెళ్ళినము ఉండే చాలా సేపు టెన్ ఓ క్లాక్ వరకు ఉండే బారత్ ఉండే బారాత్ ఎంజాయ్ చేసినాము
అవునా
ఆ మ్యారేజ్ ఒక ఫైవ్ మినిట్ స్ లో అయిపోయింది ఫైవ్ టెన్ మినిట్స్ లో
అవునా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూకొని కుకొని యాస్ తోతే పెళ్లి పై టెన్ మినిట్స్ లో అయిపోయిందా
ఆ మేమే ఎండ ఉంది కదా ఎట్లెళ్ళాలి అని మార్నింగ్ నుండి వెళ్దాం వెళ్దాం అనుకోని ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ తట్ టీ కెళ్ళినము
ఆహా
ఉమ్ ఫోర్ ఓ క్లాక్ కి మ్యారేజ్ అంటే ఆల్రెడీ లేట్ అయితుది గా ఫోర్ అంటే మేము ఫైవ్ ఫైవ్ థర్టీ కెళ్ళినం అట్లా పెళ్లయిపోయిందేమో అను కున్నాము అక్కడెళ్ళే వర కి ఇంకా అప్పుడే బారత్ నాడుసు అంటే వాళ్ళ దగ్గర మన దగ్గర ఎట్లుంటందంటే మ్యారేజ్ అయిపోయినంక బారత్ చేసి చేస్తారు కదా వాళ్ళ దగ్గరేమో ముందే వాళ్ళని తీసుకొస్తారు కదా ఆ అబ్బాయిని అమ్మాయిని
ఉమ్
ఆ టైమ్ లోనే డాన్సెస్ చేసుకుంట తీసుకొస్తారు
అవునా ఇది వెరైటీగా ఉంది
ఇది మేం కూడా డిఫరెంట్ అంటే ఫస్ట్ టై ము అటు మహారాష్ట్రలో వెళ్ళి చూడడము మా ఇక్కడ తెలంగాణలో కూడా బుద్ధ మ్యారేజెస్ ఉంటాయి కానీ ఇట్లా ఉండదు ఇక్కడ కూడా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటది
అవునా
కానీ అక్కడ మాత్రం డిఫరెంట్ దండలు వేసుకోవడము దండల చేంజ్ చేసి కని కుంకుమ పెట్టేస్తే మ్యారేజ్ అయిపోయినట్టు
ఇక దానికి ముహూర్తము అది ఇదంటే ఏం ఉండదు
ముహూర్తం అంటే ఫోర్ ఓ క్లాక్ కి అన్నారు అది ఫోర్ ఓ క్లాక్ అంటే ఫోర్ ఓ క్లాక్ చాలేదు కదా ైకాై ని మరిష్ అట్లా
హ
దగ్గరేమో టైం కి చేరుకుంటరు
ఆ
కొందరు టైం మెయింటైన్ చేస్తారు కొందరు లేట్ అవుతుంది
అయినా అటు సడు కొంచెం వెరైటీ ఉంటదనే అంటారు ఫుడ్ విష విషంలో కాగానీ ఇంకా కల్చర్ అది ఇది కొంచెం మనకి వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది అంటారు తెలంగాణకి మహారాష్ట్రకి ఎట్లా మరి ఫుడ్ ఐటెమ్స్ మనయ పెట్టింలా
ఆ ఫుడ్ అంటే మనం ఇక్కడ ఎక్కువ రైస్ తింటం కదా వాళ్ళు చెప్ప పాతి పూరి ఆ వీట్ పాపాడు ప కోడి ఇంకా పప్పు
బాగున్నాయి మరి వంటకాలు
అంటే నార్మల్గా వాళ్ళ సైడ్ కొంచెం స్వీట్ ఉంటది కరీసు మన కొంచెం హాట్ ఉంటాయిగద
ఆ అదే అదే
ఆ ఇంకా పన్నీర్ పెట్టి్రు
హ
గులాబ జామ పెట్టింద
అవును
ఆ బీట్రూట్ క్యారెట్ ఆ బీట్రూట్ కాదు అది ఏమంటందా వైట్ది ముల్లంగి ముల్ంగి క్యారెట్ పెట్ట్ర బానే కానీ అంత టేస్ట్ ఏం లేకుండే
ఆహా ఇక వాళ్ళ అటుకెళ్ళలిి నడిచేటట్టు వాళ్ళు వేసింళు వంటకాలు
అవువు అ మహారాష్ట్ర టైప్ లో వాళ్ళు చేేసిన్రు మనం తెలంగాణ కదా మనకి అంతే అనిపిస్తుంది డిఫరెంట్ గా మీర ఎప్పుడైన్నా వెదివిందా
ఆ మాకు ఆటో రిలేషన్స్ ఎవరు లేరు ఏ మేమి వెళ్ళలేదు ఎప్పుడు ఇక వీటి లోకల్ అంతే ఇక అది ఇదిలాబాదు ఇట్లా సిప బాదు అంతే
ఆ అయితే అబ్బాయి ఆ
ప్రయిైనయర్ లో మా బాబు కొంచెం హెల్ బా లేకుండా అయితే అటు చంద్రపూర్ సైడ్ హాస్పిటల్ వెళ్ళినం మీకు అదే ఫస్ట్ టైమ్ మేము వెళ్ళడం ఆ అంతేగా
మేము కూడా ఇట్లా వెళ్ళినాం కానీ మ్యారేజ్ కి వెళ్ళలేదు
ఆ
అ అయితే అబ్బా ఏమో ఆర్మీలో వేస్తాడు అన్నట్టు
ఆహా
ఆర్మీలో వేస్తే అక్కడ మరాఠీ మాట్లాడతారు కదా అ మాకు అర్థం కాలేదు కొంచెం అయితే ఫస్ట్ ప్రేర్ చేస్తూ ఉంటే అతను ఏం చెప్పిందంటే ఇతను మనకు ఆర్మీ పని చేస్తాడు మన కోసం అని స్పీచ్ ఇచ్చిండు అంటే ఆర్మీ అంటే కొంచం అబ్బాయి కాదు అక్కడ ఒక అతను వ చద మ
ఆ ఆహా అతను ఉమ్
ఆ ఆర్మీ గురించి చెప్పిండు ఎట్లా మన కోసము బార్డర్ లో ఉండి ఇట్లా యుద్ధాలు చేస్తారు అది ఇది అని చెప్ విను మాకేమో అర్ధం కాలేదు అది ఫస్ట్ అర్ధం గాక ఇ తను ఏం చెప్తుండో అనుకున్నాం
అవునా
తర్వాత తెలిసింది అద ఇతను ఆర్మీ కదా అతను కోసం చెప్తుండు అని
కొంచెం కూడా టచ్ లేదా అంటే అర్ధం కాలేదా
అంటే ఇవాగలు ప్యూర్ మరాఠీ మాట్లాడతారు అది మనకు అర్థం కాదు మన సైడ్ మరాఠీ కొంచెం డిఫరెంట్ ఉంటది వాళ్ళది ఇంకా డిఫరెంట్ ప్యూర్గా ఉంటది
అవునా
ఆ హిందీలో కూడా ఉండది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అది
ఆహా
అవును
ఇంకా ఏంటి ఈవినింగ్ పనులు అయిపోయినాయా
ఇంకా కాలేదు ఇప్పుడే చెయ్యాలి మమ్మీ మార్కెట్ కి వెళ్ళి ఉండే బయటికి వెళ్ళి వచ్చింది
అవునా
అవు
పొద్దున మా సైడ్ మార్నింగ్ టైమ్ లో మాకెళ్ళి అవి మక్కంకుల అమ్మ వచ్చినాయి మీకెళ్ళి వచ్చినాయా తీసుకున్నారా
ఆ లేదు మొన్న వచ్చినాయి మొన్న తీసుకున్నాం
అవునా
ఆ వస్తున్నాయి కావచ్చు అని డైలీ చూడాలి వాటి కోసం వెయిట్ చేయాలి బయటి కెల్లాలి లైక్ క పోతే వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా పిలుస్తే వెళ్ళి తీసుకుందాం
ఆ ఆటోలా పట్టుకొని సౌండ్ చేసుకుంటనే వస్తుల్లు ఇట్లా మామూలు సైకిల్ మీద ఏం రావట్లేదు ఏదైనా వెహికల్ పట్టుకునే వస్తుల్లు
ఆ అదే ఒకేలా విన్ అంటే బయటికి వెళ్తాం ఏదేదో అమ్మడానికి వస్తూనే ఉంటాయి కదా డైలీ ఆ
ఇవాళ రేపు ఎవరు ఆ ఎవరు ఒరుతుర్ర్ నోటుతో ఎవరు ఓర్రట్లీదు మొత్తం మొత్తం మైకులతోనే చెప్పుతులు
అదే రికార్డింగ్ వేసి వస్తున్నారు జనరేషన్ చేంజ్ జ్ అయిందిగదా. అందుకోసమే
వాళ్ళు కూడా బాగా అప్డేట్ అయ్యింరు.
ఆ అప్డేట్ అవ్వలి గదా. జనరేషన్ ముందుకెళ్ళాలంటే డిజిటల్ డీప్ టల్ ఇండియా అంటరు కదా అట్ల అందుకోసమే వాళ్ళు కూడా అబ్ అప్డేట్ కావాలి, మనం కూడా అప్డేట్ కావాలి.
ఆ
ఇంకేంటి విశేషాలు?
ఉమ్ చెప్పాలి?
మీరు చెప్పాలి?
ఇంక మా బాబు, ఇగ
ఆ
పండక్కి అనుకున్నాం కదా, పండుగ టైం ఉంది కదా, మామిడికాయలుు ఉన్నయ్ అన్నారు కదా.
అవును
ఉమ్ అప్పుడు వస్తే ఇగ ఈ మధ్యల మళ్ళీ ఇగ టూ డేస్ కే రావడం ఎందుకిగా ఆ రోజు అస్తే ఎలాగో మాడికాయలు తెచ్చుకోవచ్చు, పండుగ సెలబ్రేషన్ చేసుకోవచ్చు.
అవును.
ఉమ్ అట్లా అని ఇగ రాలేదు.
ఓకే మరి, రేపు కాల్ చేయంండి మీరు.
ఆ వచ్
మరేది ఓకే బాయ్.